ఏం లేదు కలిర
ఆ పండి డింద
ఆ ఇప్పుడ అయిపోయింది
పిల్లల స్కూల్కి పోయేలా
పోయిరూ
ఆహా తిన్నవా మరి
ఇ
ఎంటి ఇంకా తినలే తినాలి మా బాబు పడుకోవట్లే పాలు అవుతానడు ఆయన వాడుకున్నాంక తిందామని చూద్దాన్న
ఉమ్ అన్నం తిని
ఇవాళ వెజిటబుల్స్ ఏం లేకుండే పాపకు స్కూల్ క లేట్ అయితుందిని క్యారెట్స్ చేసిన మా ఆయన తిన్ననే తిన్నాడు
అ
నువ్వేం చేసినావ్
ఆహా తినంటనా పిల్లాలు పంకాయ
ఆ అన్ని తింటారు
మంచి పని అంటే కర్రీ తింటారా వంకాయలు పక్కకు పెడతారా కలుపుకొని తింటారా వంకాయలు కూడా
కలిపే పెడతా కదా నేనే తినిపిస్తా ఇక తింటారు ఇప్పుడు స్కూల్కి పోయే టైమ్లా ఇక మొత్తం పూసుకుంటారు అని నేనే తినిపిస్తా పొద్దున
ఉమ్ యాల మళ్ళీ అంత కుంటే
డబుల్ పని అయితది హని నేనే ఇక తినిపిస్తా వాళ్ళకి
వాళ్ళ నువ్వే పడగొట్టి వాళ్ళ తీసుకనిత్తావా వాళ్ళు వస్తార
ఆ లేదు నేనే తీసుకొస్తా
హ మరువా కై ఫ్రైయా
వంకాయ ఫ్రై చేసిన
పచ్చిమీ
మాయన తినడు
ఆహా పచ్చిమిర్చితోది చేసినవా లేకపోతే
పచ్ మిర్చి లేవు రా తేలే పచ్చిమిర్చి ఉటిగానే కారంమే ఎశ్న
ఆహా
పచ్చిమిర్చి ఏస్తే బాగుంటాయి గని చూద్దాం
ఉహు ఇగ మొత్తం ఫ్రీ నేనా పిల్లలు అచ్చే వరకు
ఆ ఇప్పటి నుంచి టూ థర్టీ దాకా ఫ్రీ
ఆహా
త్రీ థన్ వస్తది కావు టు థర్టీ కి అట్లెల్లి వాళ్ళను తీసుకొనస్త
నిన్న కూలర్ తెచ్చుకున్నారా తెచ్చుకుంటాన్నారు గా
లేదు మేం నిన్న ఎళ్లలే మా ఆయన మ్యాచ్ ఉందని ఇంటికన్నె ఉన్నాడు ఏల్లలే ఈ రోజు ఈ రోజు కూడా ఉంటది కదా ఈ రోజు కూడా ఉంటది మాకు
ఆహా మీరీగా మొత్తమే వోలేరా అంగడి పో తనన్నర్గ మార్కెట్
ఆ దగ్గరే గాని ఇగా మా ఆయన అన్నాడు ఇగ రేపు కూడా ఉంది కదా ఈరోజు మ్యాచ్ ఉంది అని నిన్న ఇండి ఇండియా మ్యాచ్ ఉంది కదా అందుకే
ఆహా నువ్ జూత్తవా నువు మ్యా చూతవా
నేను చూడన్ ఆయననే చూస్తాడు
ఆహా
జేయ ఎందుకో
ఉహు మీ డైలీ మానీసినా ఆహా ఇండియా విన్ అయింది గా అందరు వెడతారుగా మొత్తం స్టోరిస్ లావే స్టేటస్ ఇన్స్టలో స్టోరీ
అందరు అవ్వే వెట్టారు
త్తం అవ్వే డైలీ నువ్వు మార్నింగ్ స్నానం చేస్తావా ఈవినింగ
ఆ
స్నానం
ఆ
మార్నింగా ఈవినింగా
ఎప్పుడు మూడుంటే అప్పుడే ఏ మన పూజాలు చేస్ కోవాలనిపించినప్పుడు ఈ రోజు చేసిన మార్నింగే చేసిన ఈ రోజు
ఆ హ
మీష్లమ్ మీగ అది ఇప్పుడు ఇంగా ఎండాకాలం కదా రెండు పూటలు అయితది నిన్ననైట్ మళ్ళీ మనం పని చేసుకుంటాం కదా మళ్ళీ మంచిగా అనిపియది ఇగ మళ్ళీ చేస్తా తాంతొకూడా
సమ్మర్ కదా ఏమన్నా కాటన్వి వేసుకుంటావా లేకపోతే అన్ని వేసుకుంటావా బట్టలు
నాకు నైటీస్ ఉన్నాయి కదా ఇక కాటన్ అవి అవి వేసుకుంటా ఇక టాప్స్ అంటే అవి నార్మల్ ఇ బయటికి వెళ్తేనే కదా
ఊహూ
ఎప్పుడు వారు బయటికి అయినా కాటన్ డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇగ అవే వేసుకుంట
అంటే ఈగ సమ్మర్ గదా నువ్వు ఇంటికాడ డైలీ నైటీలేనా ఎటైనా పోతేనే డ్రెస్సులా
ఊ ఎటన్నా పోతేనే డ్రెస్సులు నైట్ టిలు
ఊహూ
ఎప్పుడు ఆ డ్రెస్ వేసుక
నేను అంతే ఫీడింగ్ కదా నైటీలే
ఊహూ
ఎటన్నా బయటికి పోతే డ్రెస్సులు ఇంటికాడ ఉన్నప్పుడే ఏదన్నా చిన్న చిన్న మామూలుగా దసరా లాంటివి కాకుండా చిన్న చిన్న ఫెస్టివల్స్ వత్తయి కా ఇట్లా హోలీ ఉగాది అని అట్లాంటప్పుడు చీరలు
మో
అదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే లేపోతే మళ్ళీ నైటినే
ఆ నేనంతే నేను నార్మల్గా గుడికెళ్ళినప్పుడు ఇంట్లో ఏస్ కునప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి ఇగ ఇంట్రెస్ సుంటేనే శారీ లేకపోతే లేదిగ లేనే ఇగ డ్రెస్ ఏసుకుంటా డ్రస్ తోటే రేపు మా పాప బర్డే రే పెళ్టాం గుడికి
సార్ ది బర్త్ డే ఊమ్మ్
లిన్హా
పెద్ద పాపదా చిన్న
చిన్నా మెది పెద్దామది మొన్ననే అయిపోయింది ట్వంటీ టూ ఫిభ్రవరి ట్వంటీ టూ
మీది నార్మలా సిజరినా
నాయి సిజరీనే రెండు
ఆహా ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యిందా మరి
లేదురా చేయించాలి
మరి అప్పుడే సీజరిన్ అయితే అప్పుడే చేస్తారు కదా
చెైలే అంటే పాప వెయిట్ తక్కువ ఉంది ఇక మేము కూడా ఆగినాం ఇగ
ఆహా
త అప్పుడే చేయమని అన్నారు ఇగ పాప కొంచెం వెయిట్ తక్కువ ఉంది కదా అన్నట్టు ఆపిర్రు వాళ్ళే ఇగ తర్వాత కూడా కొంచెం అవి లోపట కూడా మానాలి, ఊకూక అట్ల ఆపరేషన్స్ కావద్దు. ఆ అంటే కొన్ని మానితే కొన్ని మానవు లోపట కొంచెం టైం కావాలి టైం అయినాంక అప్పుడు చేస్తామని అన్నారు.
ఇగ డాక్టర్లు కూడా అన్ని వీలుంటేనే ఎత్తరు చూస్తారు వాళ్ళైనా.
ఆ
మ్మ్
డీ
ఆ
నార్మలా
ఆ చిన్న ఆపరేషన్ రా కానీ నేను కూడా చేపించుకోవాలే
పాప బాబు
ఆ అవును ఫస్ట్ పాప
దేనికి చేయించుకో మేము బాబు కోసం చూసాము ఇక ఇంకే అంటే ఇప్పటికి ఇంక చేయించుకోలే కదా చూస్తాను అట్లా
ఆహా
మా పాప చిన్నామె కూడా కొంచెం ఆమె నన్ను కొంచెం వదిలిపెట్టే టైం లో అప్పుడు ప్లాన్ చేయచ్చలే అన్నట్ టిగ చూస్తాన్నా
ఊ
నీ ఫ్రెండ్ చేసిందా
చేయలే ఆమె పనికి వెళ్తాది
పనికా
ఊ
పనికి వెళ్తాదా
పనికంటే రీసెంట్గానే బ్యాంక్ లో వర్క్ చూసుకున్నది
ఆ
ఊ
ఆహా బ్యాంకుకా
ఆ ఆమెకు కంప్యూటర్ టైపింగ్ వచ్చు బ్యాంక్ లో వర్క్ చూసుకున్నది పోతుది నిన్న సండే కదా ఫ్రీ ఉండేది ఇంక నాన్ స్టాప్ చేస్తేనే చేస్తాడు
దగ్గరేనా
ఊ హూ
వాళ్ళకు దగ్గరేనా
వాళ్ళు వాళ్ళ సొంతూరు వదిలిపట్టి సిటీలు ఉంటున్నారు హెచ్వాడిలా
హ్మ్ బాబు కదా ఆమకి
ఆ బాబు
అవిడ నన్నది కదా ఆగు ఆగని అన్నది కదా
హ వాళ్ళు అత్తమ్మ పట్టుకుంటాంది
అదే నిన్న ఆగడు అందుకే రిజైన్ చేసినా అన్నది గా
రిజల్ పెట్టిందంట కానీ వాళ్ళు మన సర్టిఫికెట్స్ ఇవ్వరాట టూ మంత్స్ వరకు రాకపోతే
ఉమ్మ్
మ్మ్ ఇంకా
నువ్వే చెప్పాలి నిది అయిందా అంత పని
అవునండి అయింది తింటాన మా బాబు లేచిండు మల్ల ఎత్తుకొని అట్లానే తింటాన
ఇంతమందికి సర్వర్ డౌన్ అని వస్తుందంట మరి మనకేమంత ఏం లేదు
మరి మనదైతే అట్లా ఎం మచ్చలేదు
మషనే ఉంది నాదైతే ఇప్పుడు నా అంతలో అది తనిఖీ అవుతుంది అంటే మొత్తం చూస్తున్నారు అంట టైం చూపిస్తుంది కాద అది నీకు పడ్డదా అట్లా
ఆ పడ్డది
ఉమ్మ్
ఒక సిక్స్ సెకండ్స్ అయితే నైన్ మినిట్స్ అయితాది నేను చూపిస్తా
ఏంటిది
ఆ
బా
ఓ ఒక్క నిమిషం అట్లే ఉండు రా కాల్ కట్ చేయకు ఆ అత్తన అగ్గు ఒక చేతులో బాబన్నాడు ఒక చేతులో అన్నం తింటాన ఇగో ఈయనచూడు గందుకే ఇగ అటు అటు అద్దం ఉన్నది అటుకెళ్ళి రావచ్చు కదా నేను ఇప్పుడే అన్నం తింటానా అయితే అట్టే పెట్టుకోడి డోర్ సప్పుడుజైకా నే నేను ఎట్లాకెల్లోత్తా హలో
ఆ ఏమైంది
హ ఏం రాలే నువ్వు చేయరా నేను కట్ చేతన
సరేలే
మ్మ్